ఆ వినిపిస్తుందండి ఆ వినిపిస్తుందండి
బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
మేం బాగున్నామండి మీ ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా
ఆ అందరు బానే ఉన్నారు ఏం చేసిళ్ళు మీరు
ఏం చేస్తలే అండి ఇప్పుడే చాయ్ తాగడానికి గి అంటే మా అమ్మగారు చాయ్ పెట్టిరు తాగాలి
ఉదయం సాయంత్రం రోజు చాయ్ తగ్గుతారా అండి
ఆ రెండు పూటలండి మా ఇంట్లో ఇక అలవాటు అయింది ఇక అట్లా అలవాటు చేసారు ఇంట్లో వాళ్ళు హాస్టల్లో ఉంటే ఒక్క పూటనే ఉంటది ఆ ఇంట్లో ఉంటే రెండు పూటలు
ఉమ్ తగ్గేవలు ఎలాన్నాయినా తాగుతారు అలవాటు ఉంటే
డి చాయ్ ఫస్ట్
అదే నేను చెప్తున్నా అదొక వ్యసనం లా గా అలవాట్టు చేసిపోయిల్లు మనకు బ్రిటిష్ వాళ్ళు అవును అది తాగకుంటుంటే అందరికి తలపోటు ప వస్తాది
ఆ అవునండి
ఉమ్ ప్రతి ఒక్కరికి అట్లా అలవాటు చేసుకోడు ఏం లేదాండి ఖాళీగానే కూర్చు కూర్చున్న ఏమి ఇ ఇంత అంటే ఇంత ముందుక ఏదన్నా జాతర వెళ్ళలా
జాతర ఆ జాతర కంటే ఇప్పుడు ఆ సంవత్సరం అయితుంది ఇప్పట్లో ఏమ పోలేదండి అప్పుడు సమ్మక్క సారక్క జాతర పోయినాము ఒకసారి
మొన్ననే అయిపోయింది కదా అండి సంవత్సరం అయింది ఇంతల్ని
అంటే మేము మొన్నది పోలే అప్పుడుది పోయినామ అంటున్నా ఒక సంవత్సరం పోలే అంటే ఎందుకు కుమారి మేము ఆన్కొలె అసలు అటు కుదరలేదు వె
మొక్కు మొక్కులు ఉంటే పోతారు కావచ్చు
ఆ అదే మా అమ్మ నాన్న వాళ్ళు ఏం తీష్కెళ్ళాలి అం ఇక మొక్కులోలేదేమో వాళ్ళు మరి మీరు ఎల్లిలా ఏళ్ళిరండి
మేమెల్లమ్మండి జాతర్లకి ఏ దేనికి వెళ్ళలేదు గానీ తిరుపతి
అవునండి మీకు హైదరాబాద్లో గుడిల్ గుడిలు ఏళ్ళిరా అండి ఏమైనా గుడి అంటే ఇట్లా ఆరే కృష్ణ గుడి అని ఇంకేమన్నా ఇస్కాన్ టెంపుల్ అట్లా
అవేమి వెళ్ళలేదండి ఇక్కడ హైదరాబాద్లో అయితే
హైదరాబాద్లో మినీ తిరుపతి ఉంటదండి చాలా బొంటదండి
అవునా మీరేల్లారా
ఆ మేమెల్ హైదరాబాద్లో ప్రతి గుడికి ఎళ్ళాల్సిందే కదండి పెద్దమ్మ తల్లి టెంపుల్ చి గుడుంటాది చాలా బొంటది అది కూడా ఎప్పుడు పా ఎప్పుడు ఆ అక్కడ ఒకక ఒక రూపాయి మనం తీస్ కెళ్ళి అక్కడ నిలబెడతారండి అట్లా చాలా మం అంటే మొక్కుకుంటారు అనమాట అది నిలబడతాది నిలబడితే మాత్రం మనం అనుకున్నది జరుగుతుంది అని అపోహ అంతే మనది మనం అట్లా అనుకుంటామేం కాదు మంచిచే నిలబడడే తే మంచి జరుగుతది కింద పడిపోయిందాంకో పడిపోతనే ఉంటాయి ఎప్పుడు కాకపోతే నిలబెట్టాలి అక్కడ మనం
అవునా ఇక్కడ ఏదో టెంపుల్ ఆటండి ఆ ఇక్కడేదో టెంపుల్ ఆటండి హాల్ టికెట్ కడితే ఎగ్జామ్ పాస్ అయితారట ఆ చెట్టుకు
అవునా అండి అయితే ఈసారి నాకేమైన్నా ఎగ్జామ్ ఉన్నా ఇంటర్వ్యూలు ఉన్నాయనుకో అక్కడికి వచ్చి అకైతం అడా కడతా అండి ఎక్కడ అండి
ఎమో అంత గుర్తుకు లేదు మొన్న వి సిక్స్ ఆ వర్తలల విన్నా నేను
అవునా అవునండి వార్తవ అసలు వాళ్ళు కూడా చాలా అన్ ఫేమస్ చేస్తారు ఒక్క నిమిషంలనే
ఆ అయితే ఏమని అంటుడు వాళ్ళు ఏంటిది ఈ దేవుని గుళ్లోకొచ్చి ఇక్కడ హల్ టికెట్ కడితే ప్రతి ఒక్కరు అందర్కి ఆ ఎగ్జామ్ పాస్
అవన్నీ మనం చదువుకోపోతే ఎందుకు పాస్ అయితరండీ దేవుడు
ఏమో ఇవాళ మీరు చెప్తాంటే ఇగ నేనన్న గ్రూప్స్ రాస్ టోలు అందర్రచి హిల్ దేవతకు వచ్చి హాల్ టికెట్ కట్టిపోతే ఇక అందరికి జాబ్స్ ఓ దిగోచ్చనన్న
అట్లా రా అట్లా వచ్చేదయితే ఇంక మనుషులెందుకు ఇంగ జాబులే అందరు జాబులే చేస్ కోనింగ అందరికి రాసిన వాళ్ళ అందరికి వస్తే మరి రాయనోల్ అంతే పరిస్ అందరికి జోబులిస్తే వాడు ఎట్లా పైసలు ఇయాలి అందర్కి గవర్నమెంట్ ఆస్తి అమ్ముకోవాలిగా
ఆ ఎవరు కూడా ఎగ్జామ్స్ రాయారు ఇక అందరుూ హాల్ టికెట్స్ కట్టుకొని ఉంటరు
అవునండి ఆ ఆ రోజు క ఆ రోజు పరీక్షకి పోకపోయినా పాస్ అయితారా అండి అట్లా నమ్ముతారు కానీ అట్లాంటి ఏమి ఉండవండి అసలు అవన్నీ
ఇయ కొందరు నమ్ముతారు ఇగ ఏం చేస్తాం అందర్ని అనలేం కదా
ఆ కానీ మొ మొక్కుకుంటాం మొక్కుకోవడం ఆ నమ్ నమ్ముతా నేను కూడ ఇంట్లో కొన్ని కొన్ని గాని మరి మనం పోకుండా జస్ట్ అక్కడ కట్టి అంటే మనస్త మనం కూడా ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నిస్తేనే కదా పాస్ అయ్యేదైనా ఇంకేదైనా నెల నెరవేరేదేనా ఏ ఉన్నాయ ఏమంటే అందరికిీ ఇస్తాడు కదా ఇంకా
ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయని నే సైలెంట్ గా ఉంటాను
అవునండి
ఉ
ఎండలు బాగున్నాయా అండి మీ దగ్గర మీ చుట్టుపక్కల
ఆ మస్తు ఎండలా ఎండ మొన్న ఒడదెబ్బకు క్యాం చేయ
మా దగ్గర అయితే నిన్న వర్షం వచ్చిందండి పొద్దున్నే మేం బయటికి పోదాం అనంగానే
అయ్యో మీరు బయటికి వెళ్తరను వచ్చినా
ఆ ఒకరు అయితే అండి మా మాకు తెలిసిన ఒక స్నేహితురాలు ఉంది బస్ కింద అనమాట బస్సులో కూర్చుంటే అక్కడ వాటర్ ఉన్నాయని చూసుకోలే ఆమె ప్యాంట్ అంతా తడిసి
అంతగా అం కూడా చూరుండ ఎలా
చూసుకోలే ఆమె చూసుకోలే అనమాట నా చెప్పి మరి ఫోన్ చేసి నవ్వుకుంటున్నాం అండి ఇంగ మేమైతే
మ్ హు మరి వా మళ్ళి అంతగానం గూడది లేకుండా బానే కూర్చన్నా ఇంకా బయట సిటీలో బయటకి వెళ్తే అందరు నవ్వుతారండి
ఆమె ఇంకా ఆమె దగ్గర వేరే స్కార్ఫ్లు ఇంకేమో ఉన్నాయి కాబట్టి సరి అయిపోయిందండి లేకపోతే అమ్మో గలీజుగా అనిపిస్తది కదండి
ఎట్లా అనిపిస్తది చికూన కూడా
అవును చూడడానికే మంచిగా అనిపియదు మనకే
మ్ అంట మనమే షేమ్ గా ఫీల్ అయిన
ఇంకేంటండి విశేషాలు ఆ ఎండాకాలం ఏమైనా సెల్వలు ఉన్నాయా ఎవ ఎవరైనా చిన్న పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారా
ఎవరు లేరండి మొన్నటి వరకు మా ఆడపిండ కొడుకులు వచ్చిలు మా మాగం జేసిల్లే పెల్
ఇంట్ ఎవరైనా చిన్న పిల్లలు వచ్చిరనుకో సామాన్ల అసలు దొరకవండి ఇంట్లో చాపత దగ్గర చక్కెర ఉంటది ఎక్కడ బొమ్మలేమో ఎక్కడెక్కడో వడేస్తారు వంటింట్లోస్
దొరకము వాల్పోయినంకా ఎతికి వెతికి ఈ అబ్బా అబ్బాబ యాస్ట్ వస్తది
అవునండి అస్ సలే దొరకు
ఉ అసలే దొర్కవు మాగా చేసారు మా గున్నాడు చిన్న బాబు మా బాబు ఇగ జూడు ఆ ఆ అసలు పిచ్చి లేస్తది నాకు ఇంట్లో మా అత్తమ్మ వల్ల ఇంటికి ళ్ళిన మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన కూడా ఏ సామాన్లు ఎక్కడ పెడతాడో తెలిదు మొన్న ఒకసారి స్కూల్ డ్రైవర్ తీసుకుపోయి కూలర్ లో పెట్టిండు
అయ్యో అవునండి మన మేము దోలాడుతాముంటాం ఇండ్లు మొత్తం దోలాడు పతం ఎక్కడ పడ్డది రా అని స్క్రూ డ్రైవర్ అవసరం అయినప్పుడు
ఇళ్లంత వెతికి వెతకి వెతుకితే ఓ క ఆడ దొరికిందట్టేగా అమ్మా ఆడ తీసుకోయి పెట్టిండ అమ్మా నీ కొడుకు
అమ్మో అయితే ఒక రోజు మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో అంటే వేరే అక్కయ్య ఒక అక్కయ్య ఉంటది వాళ్ళ కి ఇద్దరు చిన్న పిల్లలు అనమాట ఆమె ఏదో క్రీమ్ రా అంటే ముఖానికి ఏదో రాస్తుంది అది అసలు ఇల్లు మొత్తం దూలాడినా దొరకలేదండి వాళ్ళ వాళ్ళ చిన్న పిల్లలు తెచ్చిచ్చే వరికి మాకు వాళ్ళు ఏడబెట్టిరో ఆ చిన్న పిల్లలకె తెలివాలి ఆ వాళ్ళని అడిగితే నిమ్మల్లంగా తెచ్చిచ్చింది ఇంగ
ఇంక మా బాబుకు మాటలు రావు అ తమి అర్ధమైతది గాని ఇంక అర్థం అయితది గాని ఇంకా మాటలు రావు ఇగ టార్చర్ అంటే మమ్మల్ని ఇట్లా సి ఏంటిది ఈ దయ్యల సినిమాసుబెడతాడు మాకు నైట్ అంత ఎక్కడ పెట్టిన కూడ అడిగి అడిగి అడిగి అడిగి అడిగి ఆగం ఆగం అయితది ఇంగ అప్పుడు ప్పుడు చెప్పడు అడిగి అడిగి యష్టాకొస్తది అందుకే తొందర చెస్తకోద్గాని ఏమైతది చేసుకుంటాం పరిశ్రి
ఆ
మ్ పరిస్థితులను బట్టి చేసుకోకదప్పదు కదం చేసుకోవాలిగా ఎన్ని రోజులున్నా పెళ్లి జేసుకోవాలి ఎన్రొళున్నా
పెళ్లి కాలే అని మళ్ళ అదొక బాధ పెళ్లి కాలే అమ్మాయికి అని అంటారు పెళ్ళయితేనేమో పెళ్ళయితే ఇన్ని బాధలు అమ్మో ఏదైనా మనకే కష్ ష్ట మండి
అవును ఎవ్వ ఏ ఏదున్నా మనకే కష్టం అమ్మాయిలు ఇగ అన్ని భరించాలే చెయ్యాలే అన్నీ ఇగ ఉండాలే అనుకువగా సహణంగా ప్రతిదానికి పెళ్ళయితే అన్నోచ్చేస్తాయి అనంటరు ఏదో అనుకున్నా నేను గాని నిజంమదయితే అందుకే అమ్మాయి కి అమ్మగారి ఇంటికాడ ఉన్నప్పుడే స్వేచ్ఛ స్వాతంత్రం
అమ్మగారింట్లో ఉన్న కూడా జీ అంటే ఉద్యోగం చేస్తేనే ఉంటదండి వీల్వ అంటే ఏదైనా పని చేయగల అంటే చ చ చదువుకునెటప్పుడు అయితే ఏమనరు చదువుకున్నాంక ఇంట్లో కాలి కూర్చున్నా కూడా మళ్ళా తిడతారు కదా అండి ఉద్యోగం తెచ్చుకో అని
బ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం చేయనియడం అంటేనే గ్రేటు
ఆ చది ఆ చదిపిస్తారు చ ఉద్యోగం చేయమంటారు గానీ ఈ కాలంలో ఉన్నారు చదువుకున్న జాబు ఉద్యోగం చేసే వాళ్ళులెరా చాలా మంది ఉన్నారు
ఉ
అప్పట్లో అంటే పంపియకపోతుండే గాని